ఎం కనిపిస్థుంధా
హలో
హలో ఎనిపిస్తున్నారు
పిస్తావుంధి ఈ రోజు కోయట్ లో పెద్ద వార్ జరిగిందంత ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర చాలా మంది వెయిట్ చేస్తున్నారు పెట్రోల్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రమే అ అంటే నార్మల్ గా అందరు ఫ్రీగా పోవచ్చు పెట్రోల్ బంక్ దగ్గర మాత్రం బాగుంది చాలా జనాలు
కానీ ఈ టై లో ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా
ఆ అదే అప్పుడు బాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అమౌంట్ కూడా బాగా పెంచేస్తారు కార్లతో సహా
అదికాకుంటా గ్యాస్ రేటం త పెరిగి పోతుంది కమర్షల్ గ్యాసెస్ ఎక్కడివ్వట్లే
మ్మ్ గ్యాస్ రేట్ పెరిగిపోయింది, దాని తర్వాత గ్యాస్ బుక్ చేసి చాలా ట్వంటీ డేస్ అయిపోయింది. ట్వంటీ డేస్ అయినా కూడా ఇంకా రాలేదు. వాళ్ళ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ చేస్తే. ఒకసారి ఫోన్ చేసి బుక్ చేసుకుంటే మళ్ళీ ఇంకా టైం ఉంది మీరు తర్వాత బుక్ చేసుకోండి అంటున్నరు. మ్మ్ ఏం జరు
ఎంత మంచి
మ్మ్ కొవైట్లో బాగా వర్షం ఎక్కువ పడతాందంట. ఇంకా ఇంకేంటి మీ
ఇందాకే నేను ఒక న్యూస్ చూశాను ఏందంటే బ్యాంగుళూర్ గంతే ఇప్పుడు డ్రై వేస్ట్, ఆ వెట్ వేస్ట్ ఉంటది కదా ఆ వెట్ వేస్ట్ అంతా పె ఈ గ్యాస్ మాన్యువల్ గా ఎల్పిజి కాకుండా వెట్ వేస్ యూస్ చేసి గ్యాస్ తయారు చేస్తరు. అంటే అన్ని కంపోస్ట్ చేసి దాం గ్యాస్ వచ్చి
ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్యాసు క్కువ అయిపోయింది. అంటే ఇంకా బుక్ చేస్తే ట్వంటీ డేస్ పైన అయిపోయింది, ఇంకా రాలా కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకోసారి వేరే వేరే వాళ్ళు తీసుకొని ఎళ్ళారు మళ్ళీ ఇంకోసారి అప్లై చేస్తే కూడా ఇంకా లేదన్నారు ఇంక చూడాల ట్రై చెయాలి. ఈ గ్యాస్ పైపులు పెట్టుకునే సార్ ఈ గ్యాస్ పైపులు పెట్టుకునేసునుంటే పోయింను
అది దాంట్లో వస్తదా గ్యాసూ?
ఆ దాంట్లో మామూలుగా దాంట్లో ఫిల్ చేసేసి ఉంనింటారు కదా. దాంట్లో ఫిల్ చేసేసి ఉంనింటే దాన్ని బట్టి ఆ ఆ గ్యాస్ మనకి అన్లిమిటెడ్ అనుకుంటా! దానికి వన్ ఇయర్ కి ఆ ఇంత అమౌంట్ అనీ మనం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, అది ఇంత అమౌంట్ అని దాంట్లో అన్లిమిటెడ్ గ్యాస్ వస్తది.
మ్ మరి అది బెటర్ ఆప్షన్ కదా. ఇక్కడ నాకు తెలిసి నేను ఉండె వేస్ట్ లేదు.
ఇక్కడన్నాయి గ్యాస్ కనెక్షన్ తీసు కోమన్నారు చాలా మందిని. కానీ ఎక్కడ గ్యాస్ పేలిపోతుందని భయంతో, చాలా మంది తీసుకోలా.
అంతే కాకుండా మన ఓన్ హౌస్ అయితే మనం తీస్ కోవచ్చు.
ఆ కనెక్షన్ అది క్యనెక్ష్ కనె శిక్షణలు తీసుకోవచ్చు ఒకవేళ ఏదన్నా ఆ ఏదనా ప్రాబ్లం వచ్చినా కూడా తల్లనొప్పి అవుతుంది అంటే వాళ్ళు పిల్ పిచ్చి క్యాస్లి కే జు యాడు ఉండొ పనిపడునికే ఒక రోజంతా పడుతది
గ్యాస్ లీక్ అయిందంటే మళ్ళి కష్టం
లేకుంటే వాళ్ళకే వాళ్ళని పిలిచి ఇంక వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి ఈ రోజు వస్తాం రేపుొస్తాం అనే లోపల ఈరోోజు ఊరికే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తది
త
మ్ చాల దాంట్ ట్లో ఇక్కడ ఎల్పిజీ క ఎల్పిజీ గ్యాస్ లైన్నే ఉండయి ఒక కంపెనీ కూడ స్టార్ట్ చేసినాడుక్కడ ఇక్కడ ఉండే ప్లేస్లో కానీ దానిలో సబ్స్క్రిప్షన్ ఉంటుంది వన్ ఇయర్కి ఒకసారి ఇంత అమౌంట్ అని కట్టేస్తే మంత్లీ మంత్లీ వాళ్ళే పే చేసుకునేటట్టు మామలుగా ఎయిర్టెల్ అలా వన్ ఇయర్ ఉంటంది కదా ప్లాను అలాగ ఇటా ఎల్పిజీ గ్యాస్ లైన్లే దానికి సబ్స్క్రిప్షన్
ఇది బెట్టర్దే కానీ సేఫ్ కాదనిపిస్తుంది
ఉమ్ అదే సేఫ్ కాదనే చాల మంది ఆ పెట్టుకోవట్ల ఎందుకు ఊరికే గ్యాస్ పెట్టుకునేస్తే మంత్లీ మంత్లీ ఆర్డర్ చేసుకోవచ్చు కదా అందుకనేసి ఎందుకంటే ఏడ పైప్ లైన్ లో ఏడ హోల్ పడిందో ఏక్కడ గ్యాస్ లీకేజ్ వస్తుందో మనకి తెలిద్ కద
అది ఎవరికి ఇట్లా గ్యాస్ ఫాకేజ్ వస తెలింది తెలుసు అంటే ఎంత రిస్క్ చేసిందో పెట్టేా
అవును అం మోస్ట్లీ లేదు కానీ చాలా మంది పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు కానీ
నాక్ ఇప్పుడు ఇవ్వదేమో కదా కనెక్షన్ ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ కనెక్షన్ స్విచ్ పెతుారేమో గ్యాస్ ఇకుంద
కాబట్టి పాపము హోటల్లో ఉండే వాళ్ళకి ఎల్పిజి గ్యాస్లు అసలు బాగా తక్కువయిపోయినయి ఆర్డర్లు తక్కువైపోయినయి ఆ ఆడర్స్ వచ్చ చేదిలేదు గ్యాస్ లేకపోవడం వల్ల వారం నుంచి వెతుకుతున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు గ్యాస్ కోసం కనీ గ్యాస్ దొరకలేదనేసి సరేం డర్ క్యాన్సిల్ చేసుకోన్నారు చాలా మంది
హాస్పిటల్ రక మేననా కోమక్ టైమ్లాక
అ ఏదో అంటున్నారు ట్వంటీ ఫోర్త్ నుంచి లాక్డౌన్ అంటున్నారు ట్వంటీ వన్ డేస్ ఇంకా ఏం దాని గురించి కంక్లూషన్ ఏం రావట్లే ఎంతసేపు ఎన్ని రోజులు పడుతుందో నిజమా కాదా అది ఊరికేనా తెలియట్లే
కానీ అట్లా ఇచ్చారంట ఏ అందరు ఎఫెక్ట్ అవుతారు
అదే అదే అన్ని చేయాల్సి వస్తది ఇంకా నాకు తెలిసి పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగిపోతయి
పెరిగిపోతాయి కాపోతే స్టాక్ ఉందని చెప్పారు కానీ కఖచ్చితంగా రేట్లు పెంచేయిస్తారు ఎందుకంటే ఆ స్టాక్ ఉన్నా మళ్ళీ వాళ్ళు దాంతో వాళ్ళకి ఏమి ఉండదు కదా ప్రా
కానీ అంటే వాళ్ళు వాళ్ళు ఇరాన్ వాళ్ళంత కొంచము అంటే మెయిన్ కూర్చొని మీటింగ్ లాగా పెట్టుకోవాలని చూస్తున్నారంట కానీ వాళ్ళ వాళ్ళ దానికి డిమాండ్స్ కోసం ఆ వాళ్ళు ఒప్పుకోవట్లేదంట
వాళ్ళోప్పుకుంటే తప్ప ఇగ
ఆ వాళ్ళు అదే చాలా రూల్స్ అన్ని పెడుతున్నారంట మాకు అది కావాలి ఇది కావాలి అనేసి సో మనవళ్ళ వాళ్ళు ఆ వద్దులే ఇంకా వారే చేసుకుందాం అంటున్నారు
ఎన్ని రోజలని వార్ కంటిన్యూ
అదే అదే కన్ఫెషన్ కోసమే చూస్తాండారు ఒక టూ డేస్ నుంచి మీటింగ్ జరగ తాంది కానీ వాళ్ళ దానికి వీళ్ళు ఒప్పుకోవట్లే వీళ్ళ దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదంట చూద్దాం వల్ల అట్ట ఇట జరుగుతానే ఉంది సరే లే యుద్దాలే చేసుకుందాం మన డిమాండ్ ఒక్కకోవట్లేదు కదా అని అంటున్నరంట వాళ్ళు ప్రస్తుతానికి చూడాలి ఏం జరుగుతదో ఇంకా ఇంకా ఎన్ని రోజులో ఈ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా చాలా పెరిగిపోతది ఇప్పుడు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఉండేది ఇప్పుడు నైన్టీ థౌసండ్ అవుతదీ దీని వల్ల
కొంచం దానికి డిమాండ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా పెంచేస్తారు ఇంకా జనాలకి కూడా వేరే ఆప్షన్ లేకుండా అదే కష్ట
కంపల్సరీ కొనాలా అదే వాళ్ళే డ్యాన్సులు వేసుకుంటున్నారు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వెహికల్ వాళ్ళు మీరు లైన్ లో నిలబడండి మేము జాలీగా కరెంట్ చార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాం అనేసి ముందే ముందే కొనేసి ముందే అనవసరంగా ఇప్పుడు లైన్ లో నిలబడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏ మామూలుగా విమెన్స్ కి ఆధార్ కార్డ్ ఇచ్చి లైన్ లో నిలబడుకున్నట్టు ఈ పెట్రోల్ డీజిల్ కోసం కూడా లైన్ లో నిలబడ
కానీ పెట్రోల్ డీజిల్ షార్టేజ్ అని చెప్తున్నారే కానీ ఇక్కడ ఎంత సిటీ లో ఎక్కడ ట్రాఫిక్ తగ్గట్లేదు స్ తగట్లేదు ఆ ఇది ఇప్పుడు జరిగేటట్టే ఉంది అని అంటున్నారే కానీ ఒక్కరోజు కూడా ఏం తగ్గట్లే హలో
అవునవును అది ఏజా నార్మల్ గా పోతానే ఉన్నారు
అయితే మరీ అసలు చాలా ఎక్కువ అంటే నార్మల్ టైమ్ పెట్టి అట్లానే ఉండ తగ్గిన కసులు వన్ పర్సెంట్ కనిపించ
పెట్రోల్ బంక్ దగ్గర కూడా జనాలు ఏమి ఎక్కువ లేరు నార్మల్ గా ఉన్నట్టే ఒక నాలుగు ఐదు మంది పట్టుకుని వెళ్పోతున్నారు షార్టేజ్ అయితే ప్రస్తుతానికి ఏం రావాల కొన్ని రోజుల తర్వాత ఏమనా రావచ్చు ఏమో తెలీదు వస్తుంది షార్టేజ్
వచ్చినప్పు అరు భయపడి ఒకసారి అ పట్ ప్రదశస్త
ఇంకొన్ని రోజులు అయినాక తెలుస్తుది ఏం వారు కంప్లీట్ అవుతందా లేదా ఎట్ అవుతుది ఏమి
ఆల్ కంప్లీట్ అయితేేనే అ అతే చాలా కష్టం అంట్లో మనకి అక్కడి నుంచే వస్తుంది సబ్ సి కాయిల్ అవజ నాకు ఆయిల్ అవిబ్డు కొ కొ అదిక కూడా ప్రాబ్లమ్యిపోతుంది కుంగ్ంత నార్మల్ హౌస్ఫుల్స్ క్కడ పంపించడు
ఇం ఇంకా అదే ఇంకా గాలుగ నూనె అవన్నీ వాడుకోవాల్సి వస్తుంది
అస్ట్ ప
ఆ నూనె బదులీ ఫ్రీడమ్ ఆ గోల్డ్ విన్నరు అవి కూడా అవి కూడా యూస్ చేయద్దన్నారు చాలా మంది ఈ గాను నూనెలే బటర్ అనిపిస్తుంది దాని దానికోసం అయితే
అ మాద గంత కలో
టూ హండ్రెడా ఏనా ఉంటది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మామూలుగా మంచి నూనె త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు
ఈ మధ్య తీసు మేమే తీసుకున్నాం మేమే తీసుకుంటే గ్రౌండ్ నట్ సిఫ్టీకి ఇచ్చారు
ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఈ ఫ్రీడమ్ ఈ ఫ్రీడమ్ వన్నీ ఏం యూస్ చేయవద్దు అన్నారు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా వస్తాంది అ పిపి లు షుగర్లంత పెరిగిపోతతే త్త అనేసి ఇంక వద్దు ఎందుకు అది మాణ సన్నారు
అదంతే ఎంతో ఏమి ఇ చేస్తున్నారున్నారు ఏమి క్వాలిటీ ఏది జరుదు అట్రు
అన్ని క అన్ని దాంట్లోనే కలితినే ఇంకేం చేయలే
సరా అయితే
ఉ సరే